ఆ నా గుడ్లు నా గన్స్ గడ్లు ఇరీగిపోయినాయి పేర్లు మాట్లాడు మాకు
అవునా
ఉ నా గన్స్ గడ్లు నా గుడ్లు ఉడికిపోయినాయి
గన్స్ గడ్ల
ఉ స్వీట్ పొటాటో
అబ్బా చిలక్కడ దుంపకొచ్చింది దుంపలా
చిలక్కడ దుంప
ఉమ్
ఉ
నేను అక్కడ అల్సా గింజలు పోడివదిలేసా అన్ని పెట్టానని అను
తీసుకొచ్చాలే అన్ని ఆడవాదిలేసి ఎలిపోయా పె నాకు అన్ని ఎక్స్ట్రా పనులు అయిపోయాయి
నేను అదే చెప్పాను అన్ని వదిలేసవచ్చాను పాపం అలా తీసుకెళ్తున్నారంటే నువ్వు ఎప్పుడో అక్క మీద ఏదోటి వదిల వస్తావా అక్క
అసలు నన్న నడుసింది తెసాని అన్నాను మీరెందుకు ఇప్పుడు నా మీద ఆడుతున్నారు అయినా మీ డబ్బులు తీస్ ఉన్నారు కదా అందులో నా లగేజ్ ఉంది అందుకే నేను అప్పుడు అదే ఉంచుకున్నాను అంత గాలం చూపితే నా సామాన్లు ఉన్నాయని అందులో మీకేం పర్లేదుండి అన్ని తీసి బెడ్ మీద వేసు కుంటాను అ సరే అమ్మ అలా కాదు కనీసం చెప్పె వెళ్ళాలి కదా అనేది ఇంకేందంటడి చెప్పేది నావి ఉన్నాయి అంటే ఎక్కువ
ఎవరు చెప్పను నేను చెప్పే కదా వచ్చాను
లగేజ్ ఇక్కడ పెడుతున్నాను అని
ఉహు
ఉ
సరే మనం ఎమన్నా ఉన్నామా చచ్చామా అక్కడ పెట్నా అని చెప్తాటా ఓ
ఏమో అక్కడ నా పాత్ర ఏమి ఉండక్కని చివరికన్నా ఆమెను కోచ్చు తిరిగి ఎప్పుడు
అంతే అది
అర్థం కాదు ఎందో నేనేలా వదిలిచ్చుకుంటానో మరి
అదంతా అయిపోయేలోపు మొత్తం నీ దగ్గరకి వచ్చి ఆగాలి మరి ఎండింగ్
అస మయినేస్ సచ్చాం తెలుసా ట్రాలిలో ఎన్నీ ముందు అది దించలేక సచ్చాం
దాన్ని నిజమే కింద పెట్టేసింది ఆహా నెక్స్ట్ డే కదా వచ్చింది మీరు
ఇవ్వళ ట్రాలీలు ఎయ్ ఏడు ట్రాలీలు ఉన్నాయి మూడు సార్లు తిప్పాం ఆమ్
ఆహ ఆరుగురం కదా
ఏడున్నాయి ట్రాలీలు మూడు సార్లు తిప్పావు మళ్ళా ఏ బట్టలు అయి అన్ని వేసి మళ్ళా ట్రా ఖాళి ట్రలీలు తీసుకెళ్లి అక్క ఒకసారి తి మళ్ళీ రెండు ట్రిప్పులు తిప్పవు
అబ్బో ఏమి అన్ని ఉంటాయా
మన ఏంది ఒక్క ఇల్లు కడితే
నాకు తెలిసి హరి ఎక్కువ ఉంటాయి
నాది కుడ ఉదంటా
నువ్వు ఎం కొన్నా నువ్వు ఎమి తెచ్చినావ్ అని
నాకు బట్టలు ఎక్కువ
ఇడికి వచ్చినాంకే తీసుకుంటున్నట్టున్నాను పో
నేను ఇంటి దగ్గరకు తీసుకురాను
ఉమ్ ఆ అప్పుడు నేను తెచ్చగా
ఆ
నేను తెచ్చాను కదా అప్పుడు
అదే ఇంటి దగ్గర ఎక్కువ తీసుకురాను అంటున్నా
ఉమ్ సరలే అమ్మకు చెప్పేవా చేయి మనీ
వద్దులే మే ఇదేంటి ఈ పిల్ల ఆ పిల్ల ఒక అమ్మాయి ఇంటికెళ్ళిదంట అంతకు ముందు మా నా రూమ్ లో ఉంది చుడు నా పక్కన నేను ఇంటికి వెళ్తాను నేను తీసుకొస్తాను అనింది
ఉమ్ సర్లే
అమ్
హమ్
నేను ఇంకా
ఇప్పుడు పెడతాన్నది ఇంతకి మేడం
లేేదు ఏం చదవలా ఇంక
చదవండి ఇంకా
మా నాన్న ఎమో అడుగుతా చదవాలి ఈ రోజునైట్ అట్లే అయినా
నేను కూర్చోవాలి ఏడింటికి వెళ్ళి ఎప్పుడు కొస్తానో ఎప్పుడు కూర్చుంటానో ఒలాాగా కాపా ండి చెప్పి ఎడికోతే చదవ చదవడానికి అవ్వదే బాబు ఆడన్న ఎంజాయ్ చే సచ్చేది లేదింకా
ఫోన్ మాట్లాటమే సరిపోయిన్ది
మ్
ఏంది ఇంకా
కొంతమంది చేతులరా చేసుకుంటారు ఫ్రెండ్సనా అయినందుకు ఏయ్ నేను అప్పుడు చేసుకున్నాను ఇంక తర్వాత చేసుకొను
మ్
మ్
ఏమి ఇంకా
నేను మా ఆయన్ని ఎలాగో అల ఈ జాబులక్ ఒప్పించాలి
ఆ ఆయన ఒప్పుకుంటాడు చేస్తాడు నీకెత్తాడు అందులో కదండీ
నాకోద్దు ఇళ్లను చదివిించుకుంటే చాలు
మ్
నాకొద్దు వీళ్ళని చదివించుకుంటే చాలు
మ్
నేనేం అడగా మరి సోమవారం పెట్టించుకుంటా అన్నారు మీరు ఇంకా నేను చదవలేదు అంటే ఎట్ట
ఇంకే బుడ్డకులు చేప్పలేదు
చెప్పలేదా లే దానికి కాకపోతే వేరే వీటిల కన్నా ట్రై చెయ్యాలి కదా
చేయాలి
ఇక ఇంటి ఇన్ఫర్మ్చేస్తాడు
మ్
వాని కి ఆఇంతే ప్రసెంట్ ఎం
వాయస్ కట్ అవుతుంది
వాని దగ్గర ప్రెజెంట్ ఏమీ లేవు
అవునా ఉమెగా ఉందందిగ
అది అగస్ట్ లో వచ్చింది
అదేలే ముందు ఇంటర్వ్యూస్ అవుతున్నాయిగ ఆగస్టు లో జాయినింగ్ అన్నారు ఇంటర్వ్యూ చేయించుకుంటే ఎప్పుడోకప్పుడు జాయిన్ అవుతాం కద జాబ్లో
నాకులేదు ఛాన్స్
అహ దానికి
మ్
దానికి నీకు ఆల్రెడీ అయ్యిందనా మ్ ఏంటిది ఏంటి అది ఒక్కటే ఉందా ఏంటి మనకి
లేవు కంపెనీలున్నాయ్
మ్మ్
మామూల్ లేదు
హూ హమ్
హైదరాబాద్ లో కూడా చాలా ఉన్నాయి అండి
అదే కొంచెం చదువుకొని వాకింగ్ కి వెళ్ళిపోతే పోద్దేమో అయితే అయితే లేకపోతే లేదు ట్రై చేసుకుంటా
ఆ కూర్చుంటే ఎన్నాలని కూర్చుంటాం కాళిగా
ఆ చూద్దాం
హుమ్మ్ సరే వాళ్ళ గట్టిగా నేను కూడా ఏదో టైం చూసుకుంటా చదవ
ఉం
ఉన్నాయి
ఉం
వెళ్లారా అక్కడికి పైకి
వాళ్ళు బయటికి వెళ్ళారు
నువ్వు అలా
పైనొల్లు
పోలేదా అంటున్నా
హు హుమ్మ్
ఆ
కాళ్ళు నొప్పులు తెలుసా
ముసలదానివే నువ్వు
ఉం నిన్న నువ్వు తినకుంటే ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లే వాళ్లం
ఉన్నాడుగా ఆ
ఉమ్మ్ వాళ్ళని కొట్టి
ఉ హుమ్మ్
లేకపోతే ముసలిదానంట ముసలిదని
అంతే ఇరవై రెండు మూడు సంవత్సరాలే నేను ఉండా
నువ్వు తిరుగమ్మ నిన్న నువ్వు తిరగాల్సింది బలేగా
నో నో న అంతకంటే ఎక్కువ తిరిగిన
నువ్వు ఖాళీగా తిరిగితే బానే ఉండుద్ది
కాళియ నేను ఖాళీగా తిరిగానా
కాదు లగేజ్ లు అయ్యి ఏం లేకుం కుండ ఖాళీ తిరుగుంటే బానే ఉండేది
ఆహా
హా సర్లే నేను రేపు చేస్తా
ఆ సరే
బాయ్
ఉం బాయ్